మేడమ్ జీ
నమస్తే బావున్నారా
చెప్పండి మీరేలా ఉన్నారు
మై టిక్ హు
ఓ ఓకే అండి ఆ బాగా ఆనందంగా ఉన్నార ఏంటండి ఈరోజు అంత ఆనందానికి మీకు కారణం చెప్పగలరా అంటే మొన్న జరుగుతుంది లైఫ్ స్లో అలాంటి అ చెప్పే కదా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేది
మీ
మరి ఏంటంటే అన్ హుషారుగా అంత ఉల్లాసంగా ఉన్నారు అవునా అండి ఎవరండి అవునా అండి నవ్వకండి ఆ అమ్మాయి మీ తెలిస అందంగా లేదే మీరు అందుకే ఎటకారం చేస్తున్నారు
ఆ అ విమాత్ కారస్త నాకే మొత్తదండి నా ఆనందాన్ని కరు
రోడ్ రోడ్డు నుంచి వెళ్లిపోవాలండి అర్జెంట్గా ఫస్ట్
ఆడెవడోనండి కారులో వెల్లివాడు వంగి మరి చూస్తున్నాడండి ఎజలకి పని పాట లేకుండా పోతుందండి
చాలా బరెస్ట్ గా ఉన్నారండి అసలు వెళ్ళిపోతివా ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాడు ఆడెవడో కోరలెళ కూడా వొంగి చూతున్నాడు ఫాస్ట్ గా అ చెప్ చెప్పండి ఏంటండి ఏమన్నా చెప్పండి మీ అంటే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా బాగా
ఇష్ట మైంది మా ఇంటి నుంచి పక్కింటికి వెళ్ళడం అంటేనే ఇష్టమండి
ఆహా ఎక్కడకన్నా ట్రిప్స్కి వెళ్ళారా వెళ్ళలేదా ఒకసారి ఫ్రీగా ఫ్రీగా చూసుకుని ఒక రోజు వెళ్ళండి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి అదేంట అలా మాట్లాడుతున్నారు వెళ్ళాలండి ఎక్కడికో లాగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి లైఫ్ అన్నాక అవునా అండి పిరుతారు మేము తిరగమండి అ నేను ఎలాగో తిరగదండి మిమ్మల్ని అన్న తిరగమని చెప్తున్నాను అంతే ఒక అవునండి అనుకోండి అలా నే సరేలే అండి మీ ఇష్టమది డి ఎ చ లో ఉన్నా ఆ ఉన్నానని చెప్పండి వినిపిస్తుందా మీ షాపింగ్ ఇష్టమేనండి కాకపోతే నేను షాపింగ్ ఎక్కువ చేయనండి ఆన్లైన్ లో కూడా ఎక్కువ కొననండి నేను ఎప్పుడు ఆ మాస్కి పున్నానికి తీసుకుంటాను నేను చాలా తక్కువ అండి తిరగడం అన్నా కొనుక్కోవడం అన్నా అన్ని తక్కువ తక్కువే
హ
చెప్పండి ఇంకా ఏంటి మీకు బయట ఇష్టమైన ఫుడ్ ఏంటండి పిజా పిజ్జానండి పిజ్జా ఇష్టమా మీకు అదేదొ ఇంట్లో చేసుకుని తినొచ్చు కదండి బయట తినే కన్నా మీలా వంట చేసేవాళ్లు మా దగ్గర లేరండి మీరు వచ్చేస్తారండి మా దగ్గరికి మాకు అంత వంట రాదండి ఏదో అలా అలా తినడానికి చేసుకుంటాను అవి ఏవి నేర్చుకోండి ఫోన్ లో చూసుకుని బయటికన్నా మీరే సొంతంగా చేసుకోని తినండి అడి ఎందుకంటే చేస్కుంట ఉంటే అ బగుంటది అది ఒకసారి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తింటే చాలు అవునా అంటే బయట ఫుడ్ బయట ఫుడ్ తింటే హెల్త్ బేగా త్వరగా పడైపొతాది అవునండి అందుకే నేను ఇ అమ్ చె ఆహా ఒఒ హలో చెప్పండి ఇంకేంటం మంగ్ ఆ ఏ
వ కాకాసు మన
ఇ జకా సమాలాతున్నారు కస మన్నారు అండి మీరు ఇందాక ఏదో అన్నట్టు వినిపించింది అది అంటే నాకు అలా వినిపిచింది అనుకు
లేదండి
అం నాకు కరెక్గా వస్తాయండి మీకు ఏమండి ఏ డేట్ సరిగ్గా రావడం లేదా ఎంది బా వస్తున్నాయి ఆ అంటే ఒకవేళ మీకు రాకపోతే
అే కనుక మీరు బొటు పెట్టుకునే ప్లేస్ ఉంటది కదా ప్లేస్ లో కూడా మీ ఫీంగర్ పెట్టుకుని ఇలా ఇలాగా ఎలా ఎలాగ ఉన్నాండి
ఫింగార్ పెట్టుకుని ప్ర్రెష్ చేసుకోండి మీకు కరగ్గా డేట్లు వచ్చేస్తాయి
ఏ ప్రియాంక విినశ మంది ద్ద మద్దనంట
ఇలా ఇలా అంటే ప్ర్రెస్చేసుకోవాలండి అప్పుడు కదా
చెప్పండి అండి
అది నిజం గా నేనండి నవ్వు కాదు సీరియస్లీ
యా యా ఐ నో
ఇంకెంటి
హయ్యో అండి చాలా దూరం వాకింగ్ చేసి వచ్చి అలిసిపోయానండి మా ఆయన నన్ని ఎత్తుకొని రూమ్ లోకి తీసుకెళ్ళిపోతాడు
డ్రింక్ తాగండి బయటికి ఎలాగొ వచ్చారు కదా
ఏంటండి
అది బయటికి వచ్చారు కదా అలిసిపోయాను అన్నారు కదా బయటికి వచ్చారు కదా తాగండి డ్రింక్ అంటున్నా ఆహా అంటే చాలా దూరం నడిచానన్నారు కదా మమ్మో కడుపు ఇంక నడవకుంటేనే చాలా బరువు ఉంది అవునా అండి
అవునండి
ఇంకేంటండి మరి
చెప్పాలండి మీరే ఇంకేంటి
అసలు ఏంటండి మరి
ఇంకేంటండి మీరే చెప్పాలి
అందరూ కులాసాగా ఉన్నారు రండి అవునా మీరండి నేను ఏదో ఉన్నానండి అలాగ బతికేస్తున్న్ నా వాయిస్ మీరు అలా ఉంటుంది మీరు అనుకునేసుకుంటున్నారా అవునా అండి ఇమాజినేషన్ చేసుకుంటున్నారండి మీకు అది టాలెంట్ ఉందండి ఓ ఓకే
యా
చెప్పండి ఇప్పుడు మీరు నిజంగానే సన్నంగా ఉంటారా ఆ ఆ అంటే ఉంటానండి సన్నంగానే చెప్పండి ఓయ్ అమ్మా తిరిగి తిరిగి నీరసం వచ్చిందండి ఆ పిల్ల ఆ పి
కాస్త దూరం లేదా నడిసేదేదో
అహ తిప్పులాడి ఎవర్ని తిప్పులాడి అంటున్నారు మా ఫ్రెండ్ అండి వాకింగ్ చేసేస్తుంది అవునండి ఆ తిప్పులా ఊపి ఊపి ఊపి పక్కకు వెళ్లొపోతాయి చేసుకో అవి ఆవిడకి కసలు బోర్ కోటదండి ఎప్పుడూ చూసిన ఫోన్ మాట్లాతునే ఉంటాదా అండి అంత సేపు ఫోన్ ఎలా మాట్లాడుతారండి అసలు మనుషులు ఆవిడ హస్బెండ్ ఆవిడను ఏం అనరనుకుంట అండి అహ అంత ఫ్రీడమ్ పిచ్చర ఏంటండి చూసుకోండి ఆ ఆవిడికి నేనే కానీ ఆవిడ హస్బెండ్ అయింటే ను ఫోన్ ముక్కలు ముక్కలు చేసేసాతను చేసేయండి అహల్ల హస్బెండ్కి కంప్లైంట్ ఇవ్వండి అ చెప్పే అంటే తను మంచిగా ఉంటే ఓకేనండి ఏమన్నా ఎదవ వేషాలు వేస్తేనే
మీరే ఏమండి ఎప్పుడు కూర్చున్నప్పుడే వస్తారా అంత కష్టపడి ఇందాకల్నించి బాక్సింగ్ చేసాం కనిపించలేదు
లాగును
మా ఫ్రెండ్ అసలు లావు గా ఉండదట పంజరంలా ఉంటుందట
ఆహా మీరు ఎలా ఉంటారండి మరి కొంచెం బాగుంటానండి అవునా అండి ఒకసారి మీ పిక్ పెడతార అవునా అండి
బాగుంటా అండి
జస్ట్ నౌ ఓలీ వి వాకింగ్ సిక్సర్
వి వాక్ కిన్ సిడ్స్
చెప్పనా అయ్యానా అడుగు
పుచ్
హు ఒకే మేడమ్ మీతో మాట్లాడాలి హా హా ఒక నండి బాబు
తె ఓకే మేడం మీతో మాట్లాడ చా ఎందు కరిష్మా ఎప్పుడో